హలో
హలో
చిన్ని యే టైం వరకు లేస్తాడు ఆంటీ మధ్యలో లేవడు కదా
ఆ మేసిలట్లే లేతాడు రా
అయితే కొంచెం దూరం ఉండాలి మరి మధ్యలో లేసిండు అన్ గో వేరే వాయిస్ వినబడుతది కదా
అదే అదే లేవర్లే లేస్తే చూతగానీ ఇంగా నాకుడా ఫుల్ నిద్రవతది తెలుస్ ఎందుకంటే నేను కూడా వంట చేయడంమే ఇదే టైంలో పడుకు దొరుకుతది అనట్టు
అవును నైట్ టైమ్లో లేసినా నాలుగుద
ఆ ఇ మళ పొద్దున ఐదింటికే లేపినారు కదా ఇట్లా అత్తా నిద్ర ఎట్లా కళ్ళు ముసుకుంటే నిద్ర పోతా అన్నట్టు అత్త
అవునా
హ ఏం కాదు మాట్లాడు
చెప్పు ఇంకా ఏమున్నాయి విశేషాలు ఊర్లో విశేషాలు ఎట్లున్నాయి
ఏమన్నారు ఎవరు ఉంటలే ఇండ్లళ్లో నేను మమ్మా చిన్నోడదప్ప అందరు పోతారువ రావట్లేదు మాకు మీమే ఇద్దరం కనబడతాండం
మీరిద్దరే ఉంటారా రోడ్డు మీద చెట్టు ఉంటేనేమో మంచి ఉండు
ఆ చెట్కి చెట్టు కింద వాళ్ళు ఆ చెట్టు ఆ ఆ ఆ ఆ చెట్టు కింద వాళ్లు కూర్చుంటారు కానీ వాళ్ళు వాళ్ళు కూర్చుంటారు కాని నేను పోతలేను ఆ పిల్లిగాడు ఉన్నారు కదా బోయేల్ల పిల్లిగాడు
అవునవును ఇ వాళ్ళు ఉన్నారు కాబట్టి
ఆ
ఇక్కడ వీళ్ళ మీ ఇంటి ముందు ఉంటే చెట్టు అక్కడ కూర్చునేది మీరు మంచిగా
చెట్టు కొట్టేయ్యలేదా
అదే చెట్టు కొట్టేసినారుకాబట్టి నీడలేకుండా పోయింది
ఆ
ఆ
చెట్టు ఉంటప్పుడు నేను డెలవరి ఐన ఎప్పుడ చెట్టు ఉంటే అడ ఊసులేదు అందరుూ అంటే నేనుచ్చ ఎప్పుడొచ్చా చెట్టు కింద ఊసో అలా అనుకునేది
ఆ మరి చెట్టు మంచిగా గాలి వచ్చేది చల్ల ఉండేది అక్కడ ఎప్పుడు చూసినా
హ ఇప్పుడు ఏడున్నది అసలు నీడే లేదు అక్కడ దుకాణం కడ కూడా చెట్టు కొట్టేసారు అది కూడా అంత నీడేమి లేదు అంతగాని ఒక అప్పుడు చల్ల ఉండే వాళ్ల ఊసులే
వాళ్ళు కూడా కొట్టేసరా
ఆ అంత కొట్టేలే వర కొట్టేసిరు అంతగాన్నా గుబ్బరికా ఏం లేదుర
ఉ ఇవాళ్ళ అందరం అట్లే కూర్చుంటారు కావచ్చు
ఉ ఆలళ కూర్సుంటే పుద్దిగాళ తాముడా పోతున్నా కాని వాళ్ళ కూడలే కూ కూస్తుంటది కస మాటవతు కస ట్తు
ఆ అన్న ఎక్కడ ఉంటాండు అక్కడే ఉంటాన్న
ఏమో మరి మొన్నదాక పోయిండుగాని ఇప్పుడు ఈడనే ఉంటాండు
ఆహా
అ
ఇంకేమున్నాయి విశేషాలు
మీ ఊరుకడ విశేషమేమి
మా ఊరు కడ విశేషాల
హ
ఇక్కడ ఏమింటానంటీ ఏం లేదు నేను ఏటైనా పోఊతానా ఏమైనానా ఏం లేదు ఇంట్లోనే ఉంటా
బలేస
ఏటైనా పోతేనేమో తెలుసు చే
ఎరన్న పరిచయంమే రెం కొత్తనా ఫ్రెంస్ గ ఎరన్నా
అక్కడ ఇన్నిడేస్ వేరే దగ్గర ఉన్నాం వేరే రూమ్ దగ్గర
అవునా
అయ ఫోర్టీన్ కి వాళ్ళ కొడుకుది పెళ్ళి ఉన్నది అని చెప్పి మొన్న ఫస్ట్ కి ఇక్కడికి వచ్చినాం
మళ కాాలషల్ వర కడ
వేరే కుత్త దగ్గరికి వచ్చినాము థర్డ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ వాళ్ళు సెకండ్ ఫ్లోర్ ఆమె టైలరింగ్ వస్తుంది వేరే దగ్గర పోయి ఉండదు ఎవరు ఉండరు నేను ఒక్కదాన్నే ఉం పైనూడు
ట్రాలరింగ్ ఇట్లా సిటీ లోలా ట్రాలరింగ్స్తతే ఇట్లా ఫీజ్ వరకు వస్తారు ఇకి ఇది కొడితే గింతా అను అట్లా దొరుకుత అయిపో మాకైతే
ఎక్క పయి కొడుతదిమె
ఆ ఆ
కట్జయకంట అయినకు దూరంగారా ఆయన వాయిసు వినబడుతుంది ఆల్రెడీ
ఆ
ఇక్కడ
పీస్ వర్క్ ఇస్తే మంచిగా ఒక డ్రెస్ గింత అనిస్తే ఇట్లా కొట్కుంటున్నాయ మరా నాకైయితే నయ మిషన్ అంది ఒక డ్రెస్ కు వాళ్ళు కట్ చేసి ఇచ్చి అన్ని ఇచ్చి ఇట్లా ఉట్టుకోవాలని చెప్తారు కదరా ఉంటాయి పీస వ
కావచ్చు ఈమె అక్కడికే వేగట్టుకొని మళ్ళ సాయంత్రం వస్తుది
వేరే మగా తలున్నా గనీ నేను ఏది యూజ్ చేసుకోలేక పోదా
నార్మల్గా టైలరింగ్ చేసుకోవచ్చు కాగానీ చిన్ననోడు ఎటైనా పోయినా లేదంటే స్కూల్ క వెళ్తవుతి అయన స్కూల్కి పోతు నువ్వు కూడా స్కూల్ క అవుతావు కదా
ఆ పోయి స్కూల్ టాచర్ద్దర ఒక స్కూల్వత్స రెస్ట్ తీసుకొని పోతా ఆడిపోతే అపుర మ అందరిని పట్టుకోలేక అట్లాడి వస్ కలకప్పింక
కదా
ఆ ఇతనే ఏ ఏకై ఇకడుఒ పిల్లగడ అయితే ఇక్కడ అరవై మంది హ
వాళ్ళందరి తోటి ఉర్‌రాలిగ
మ్
అంటే ఎల్కేజీ వాళ్ళకి చెప్పేదా
ఎల్కెజి ఎల్ కేజివాల కిఆలు కూడా ఏడ్సుడు గీసుడు
ఇదిఅల్లరి వాళ్ళదికూడ చె చిన్న పిల్లలేనాయి వాళ్ళు
ఇంకా పక్కనన్నారుర సరి పిల్లలు ఏ ఊకేస్కుంటడా ఈ క్లాస్ లో ఈ టీచర్ ఆ క్లాసు లో ఆ టీచర్ ఏడ పడితే అన్నె కూసుంటారు పిల్లలు అంటే కొంచం అలడే అలవాడే వాళ్ళక్క సిల్లెలు ఉన్నారార
ఆ
ఊ ఇప్పుడు గ్యామ్ కూడా పోతాంది కదా ఇక్కడ గీమా గూడా పోతాంది కదా
ఆమె ఎప్పాడనుండే పోతాంది కదా
ఆ ఇప్పుడు చెల్ంట ఈయరే
ఆ ఈయరే పోతుంది
అవు
ఆమె కూడా నర్క నర్సరీ వాళ్ళకి చెప్తదట
ఆహా నర్సరి ఎల్కెజి అన్నర
ఎల్కెజి కావచ్చు
గదె ఇల్లకు సరే ఎల్ కేజీ ఎత్తరు ఆహా
వాళ్ళని అడిగితే పిల్లలు అత్త కదా మా ఇంటి కి మా ఇంటి సైడు మీ మమీ మీ ఇ తదా అంటే మాకు చెప్పదు ఎల్కేజీ వాళ్ళకు నర్సరీ వాళ్ళకని చెప్తానరు
ఆహా అసలు ఇవ ఇవ ఇవన్ తీసుకోరుగానీ అట్లెట్లతీసుకొని మరొక కొన్ చెౌల్ ఇనవడయి అంటారుగదర మరి
తీసుకురా అంటే వాళ్ళ ముందు మంచినే మాట్లాడచ్చు
అదే ఆహ కొంచెం ఇనవడయంటరు కదరా
ఆ వినబడయి వినబడవు ని అంటే వాళ్ళ ముందు కొంచెం మంచిన మాట్లాడితే ఓకే అని అనుకున్నారు కావచ్చు అంతేగాని ఇక వినబడవు అన్న అంటే ఏమో మరి
ఏ తీసుకున్నారు ఇగ పోతాంనది రోజు పొద్దున్న్లేత్తాంది పని చేస్తాను పోతాను అలవాటయినా ఇగా అలవాట అయింద అనుకో వేరే మళ్లు ఏమిముండేయ అన్నాడు ఇప్పుడు ఒకవేళ స్కూల్కి వెళ్ళినా అనుకో
ఆ
కడుందాం దేర మర్జీ ఇ చుట్టాలచ్చీరు ఊరి గోడు పెళ్లిగోడు ఉండయి
ఏం ఉండవు ఇక డైరెక్ట్ ఇదే ఇగ
ఇదే అబ్బా అట్లా కూడా పిచ్చిలేదు తెలుసాయ్యా పోడు వచ్చడు కాకపోతే ఇంకా బెస్ట్ ఏంటంటే ఇంకా స్కూలే బెస్ట్ ఉన అల్డేస్ సిట్లా
హాలీడేస్ ఉంటాయి గదా అంటీ మంచిగా
ఆ హాలిడేస్ ఇట్ంటయి గనీ
న్నా ఉంటది సెకండ్ సాటర్డే ఉంటది మంచిగా పండుగలే చిన్న పండుగ వచ్చినా హాల్డే ఉంటది
ఆళ్డే ఉంటుది కానీ పిల్లలకి ఎప్పుడైనా చేీరం వచ్చినా కూడా ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇంటిక్కడ ఉన్న మనం పోవాలి ప్రళణందురి పెట్టైను పోవాలి గదర ఆ అట్లా అట్లా కష్టం అయితది ఇప్పుడు వాళ్ళకి ఏం వచ్చినాగూడా అట్ల మా స్నిధరం వచ్చినప్పుడు కూడా ఇంటికాడ నుంచి పోయేది అట్లా ఫీవర్ వచ్చినడు కస్టం ఏదన్న అవసరం ఒచనపుడు ఏ అర్జెంట్ ఎమర్జెన్సీ అంటే కో ఎవ
ఇవ్వరా ఆంటీ మరి అడగి టై లీవ్స్ ఆడుగుతవ్వరా
నెలకు ఒక ఒకటే లీవ్ ఉంటది ఆ లీవ్ ఎప్పుడు యూజ్ చేసుకోవాల అప్పుడు యూజ్ చేసుకోవాలి
ఒక్కటే ఉంటదా
ఆ ఒకటే లీవు ఆ ఒక లివు దాడితే జీతం కట్టను జీతం కట్టయినా మంచిదే కానీ పోనీయరు
ఇయరు లేేసియరు అదీ
ఏ స్కూల్ కి ఎక్కినా అంటే ఇక రన్నింగ్ పరి అవుతుంది
ఒక వన్ ఇయర్ మంచిగా నను పంపించి ఉండు ఇంటి దగ్గర
అదే వన్ ఇయర్ రెస్ట్ తీసుకు పో లే అంత ఇలా వేరే పని దొరికిన పోత
ఏ అంతలో ఏ పనులు ఉంటాయి ఆంటీ
ఏదన్నా గిట్లా ఏమన్నా ఉండవరా ఆఫీసులో ఏమన్నా మామూలుగా ఏమన్నా పని పదివేలు ఏమన్నా ఇచ్చిన కూడా అట్లా
స్కూల్ పోయినప్పుడు ఎంత ఇచ్చేది ఆంటీ
అప్పుడు ఎంత రా ఫైవ్ ఏ
ఇప్పుడు ఈవక కూడా ఎంత ఇస్తారు మరి
అంటే అప్పటికి ఇప్పుడు పెరగలె అప్పటికి ఇప్పుడు పెరగలేదరా ఇప్పుడు నాతో చేసిన ఆమె నా ప్లేస్ లో ఎక్కిన ఆమె సెవన్ ఫైవ్ ఇప్పుడు టెన్ ఇస్తారు కావచ్చు అంటే అప్పుడు స్టార్టింగ్ తక్కువ నేను చేసినపుడు ఫైనల్ అవునా అంటే మా పెద్దోడికి స్కూల్ పీస్ లేదన్నాటు తో
లేదు
ఆ లేదు ఇప్పుడు నాగ్ర సేవన వయటం ఇచ్చి ఫీజు ఉండదు అన్న అట్లా
ఫీజ్ ఉందా నయమేలే అట్లనైనా స్కూల్ ఫీజు ఉత్తది కదా
ఆ అయిపోతది స్కూల్ ఫీజు వ్యాన్ ఫీజు ఉండదు
ఆ ఇగ బయట ఆఫీసులల్ల అంటే ఏం ఆఫీసులు ఉంటాయి అంటీ
ఏ చూడాలి రాంగబ్బా నిజంగా అంటే ఇట్లా అంకులున్నా ఇద్దరంబ ఇట్లా సిటీకి హైదరాబాద్ ఇట్లా పోతే ఇద్దరు వేసుకుంటే అక్కడ చాలానే అత్తయి కదా
అక్కడ
గట్లా పోయి చేసుకున్నది నయం ఇక్కడేమి ఉండదురా ఏం లేదు రా అంటే వతదలేదు
అట్ల పోయి చేసుకుంటేనే మంచి ఫుల్లు డబ్బులు వతైయి కానీ చేసుకునే ఓపిక ఉండాలిగా
చిన్నోళ్ళు కదా నేను ఇద్దరం పోతే వాళ్లని ఎవరు చూసుకుంటారు
ఆ
నేను వాళ్ళని చూసుకోవాలంటే వాళ్లని చూసుకోవాలంటే నేను ఇంటికాడఉండాలి మీ ఇంటి కాడ ఉంటే నీ జత సరిపోదు ఓ మ్ ఇక ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలో అర్థం అయితలేదు
ఆ
సక్కగా వ్యవసా వ్యసాయం బాగా
వామో అదేడైతుది మన్ తోటి ఎంత అయితంది టైము ఆ దాటిందంటి టెన్ మినిట్స్ దాటిందండి
ఆ సరే రా
సత్